ఆ బాగుండండి మీరు బాగున్నారా
ఏం చేస్తున్నారుా
పచ్చడి పెడితన టమాట పచ్చడి
ఓ అవునా నేను కూడా పెడదాం అనుకుంటున్నా ఎట్లా ముక్కలు పచ్చడి పెడుతున్నారా లేకపోతే పచ్చి పచ్చి టమాటాలు పెడుతున్నారా
హ్మ్మ్ మీరు ఇలా పెడుతున్నారంండి
నేనే ఈ సారీ పోయినా సారీ అయితే అయితే టమాటలు ఇట్లా ముక్కలు ఎండబెట్టడానికి ఇంట్లో లేనండి ఇక రోజు ఆఫీస్కి వెళ్ళి వస్తున్నాయి కదా ఆఫీస్కి వెళ్ళిొచ్చేలా కా పచ్చని ముక్క తీసి గెండె పెట్టి ఇక్కడ మీదంతా రిస్క్ చని డైరెక్టర్ టమాటాలు ఉడక పెట్టేసి తే అట్ల పెట్టాను అయితే ఈసారి మ తె ఇంట్లోనే ఉంది
ఓకే మేము అలా పెట్టామండి మేము టమాటాలు కోసి ఎండబెడతామండి ఎండబెట్టక హ ఆ.. గ్రేవీలో కొంచం ఉప్పు అవన్నీ వేసేసి పెట్టేస్తాము పెట్టేసినాక ఈ ముక్కలు బాగా డ్రై అవ్వాలి ఎండకి
హా ఓకే
ఆ ఎండకి బాగా డ్రై అయినాక తర్వాతకి మేము అవుకుమ్మ మిర్చిలో వేస్తాము
ఎన్ని కేజీలకి ఇట్లా టమాట తా పచ్చడా అంటే ఏమేం కలుపుతారు అండి మీరు
చింతపండు ఉప్పు ఇవన్నీ కలుపుతామండి చింతపండును టమాటాలు మిక్సీ పడతావ్ ఫస్ట్ ఉమ్ మిక్సీ పట్టి వేస్తాము మేము
ఆహా అంటే నేను ఒక ఫైవ్ కేజీ అట్లా పెడదామనుకుంటాను
ఆ పెట్టండి ఇప్పుడు బాగా కాస్ట్ రేట్ కూడా తక్కువ ఉంది కదా టమాటా అది
అవునవును ఇదే సీజన్ బెస్ట్ కదా ఇంకా బోర్గ్ ఎండాకాలం బాగా ఎక్కువైపోయిందనుకో కాస్ట్ కూడా బాగా ఎక్కువ అయిపోతుంది ఇప్పుడు ఒక ఫైవ్ కేజీస్ తీసుకుంటున్నా ఇప్పుడు మనం ఎంత చింతపండు వేస్తే బెస్ట్ అంటారు ఒక ఫైవ్ కేజీస్ టమాటోస్ తీసుకుంటా
ఆ ఓకే ఓకే
టు మీరు చెప్పినట్టు డ్రై చేసి పెడితేనే బెస్ట్ అనిపిస్తుంది నాకు కూడా పోయియరు లాస్ట్ టైం బానే ఉంది కానీ
ఉమ్ ఇది చాలా రోజులు ఉంటదండి ఇలా పెట్టుకుంటే మనకి చాలా రోజులు ఉంటది ఇవి ముక్కలు అంటే దాంట్లో మల్ల అరక వాటర్ తడి అది ఇది ఉండి త్వరగా వర్షాలకి పాడవుతుది. ఇలా పెట్టుకుంటే బాగా మంచిగా ఎండకు ఎండుతది కదా వాటర్ తగలకుండా ఉంచు తాము కదా
ఆ ఫ్రిడ్జ్ లోనే పెట్టాలా అండి బయట కూడా బాగనే ఉంటది
టెన్ డేస్ బయట నుంచి తర్వాత ఫ్రిజ్లో పెట్టేస్తానండి డి ఫ్రిజ్లో పెట్టేస్తా
అదే అదే మా ఫ్రెండ్ కూడా చెప్పిందండి మనం ఫ్రిజ్లో లో పెడుతునట్టు టమాట పచ్చడా ఇప్పుడు ఈ సంవత్సరం పెడితే ఎన్ త ఫ్రెష్ి ఉందంది ఇప్పుడు మళ్ళా వచ్చే ఇయర్ ఈ టైం చూసినా ఆ కొన్ని పచ్చళ్లు అయితే బ్లాక్ అట్లా అయిపోతాయండి అట్లా పె అట్లా చూడ్డానికి తినడానికి కుద్ది కాదు అట్ల పట్
అవును ఆ మంచిగా రెడ్ కలర్ లో ఉండు దాని చూస్తే మనకి తినే ఫీలింగ్ వస్ అది బయట పెడితే ఏంటంటే కొంచెం బ్లాక్ కా పోతుది మనకి ఇంట్రెస్ట్ తగ్గిపోద్ది ఆ అదే అదే మీరు అలాగే పెట్టండి మామలుగా ఫ్రిడ్జి లో పెట్టేసి ఆ ఫ్రిడ్జ్ లో పెట్టేసేయండి మంచిగా ఉంటది కావాలన్నప్పుడు తీసి ఒక ఫైవ్ మినిట్స్ బయట పెట్టుకొని మిక్సీ పట్టుకోండి అయిపోద్ది
మా అత్తయ్య వచ్చింది మా అత్తయ్యమంటుందంటే ఒక ఐదు కేజీలు పెడదాం ఇప్పుడు ఐదు కేజీలకి ఒక చింత పండు అయితే స పెద్ద అమ్మా ఇట్లా చింత పండు కూడా ఇంట్లోనే ఉంది కదా ఇక కారం అంటే పచ్చడి కారం అయితేనే బా ఏమన్నది
అవునవునండి పచ్చడి కారం అయితేనే బాగుంటది ఏవండి
పచ్చడి కారం అంటే ఏ కారం వాడతారు
మామలుగా మేము మిర్చి తీసుకుంటామండి పొలాల దగ్గరకి వెళ్ళసి మిర్చి రైతుల దగ్గర మిర్చి తీసుకొని పట్టించేస్తామండి ఆ ఆ
ఆకారం బాగుంటుంద అండి
ఆ బాగుంటదండి లేదు లేదండి ఆటిలో కెమికల్ అవి ఇవి ఉంటాయి ప్యాకెట్ స్ లలో విడిగా అయితేనే బాగుంటాయి
ఆహా నేను లాస్ట్ ఇయర్ త్రీ మ్యాంగోస్ తీసు కున్నానండి గ్రేవీ కూడా చాన్ మంచిగా అన్ పిచ్
ఆ ఏమో అండి మేము ఇష్టపడమ్ ఎక్కువ ఆ మేమయితే నాచురల్ గా మేము పట్టించుకుంటామన్ అండి మాకు తెలిసిన రైతులు ఉన్నారు
అహో అంటే కేజీ మిరకాయలు తీసుకు కుంటారా అండి మీరు తొడలు తీస్తే ఎంత అవుతది అది మన ప్రాఫిట్ ఏనా అట్ల తీస్
నచురల్ గా ఉంటదండి బాగుంటుది వన్ ఇయర్ కి తీసుకున్నాం అనుకోండి ఒక ట ఎన్ని ఉంటాయి టెన్ కేజీస్ ఫైవ్ కేజీస్ అలా తీసుకుంటాము సంవత్సరానికి సరిపడ్డా
ఆహా ఓకే ఇప్పుడు మీరు ఒక ఫైవ్ కేజీస్ తీస్ కుంటే దాని
ఆ వెళ్తది గదండి నైన్ కేజీస్ వస్తదండి నైన్ ఎయిట్ అండ్ హాఫ్ వస్ సది
ఆహా ఓకే తొడలు అవన్నీ పిచ్చు కాలు అవన్నీ పోయినా తాలు గాయలు మన ప్రాఫిటే అంటారు అవునులేండి మీ చెప్పినట్టే బెస్ట్ చండి ఇప్పుడు షాప్ లో వాళ్ళు ఎలా అంత హైజనిక్
ఆ అది బాగోదండి షాపులలో వాడేది ఆ
అవునవును అవునండి ఇదే బెస్ట్ హ నే నేను ఎప్పుడు కరాని కారంమే తీసు కుంటాను మర్ ళ్ళా ఇది వచ్చేసి పచ్చడికి వచ్చేసి సపరేట్ య పచ్చడి ఉ పను పచ్చడి కారం తీసుకుంటా అదై అయితే మా మమ్మీ ఏం చెప్ స్తారంటే అది అయితే మనకి గ్రేవు మంచిగా వస్తది అని చెప్పి టమాటో లోగా టమాటో అయితే త్రీ మ్యాంగ్ ఉస్వార్ తా ఇప్పుడు మీరు చెప్పినట్టు మార్ కేపు పచ్చడి ఇవి ఉంటాయి గదా వీటికి త్రీ మ్యాంగస్ అయితే బాగుంటాయి ఎక్కువగా
నీ మీ ఎక్కువ వాటికి ప్రిపేర్ ఇవ్వమండి ఎంతు ఏదైనా సరే నాచురల్ గా వాడతా మండి మిర్చి గాని పసుపు గాని మేము కొంటాం రైతుల దగ్గరికి వెళ్ళి కొనేసి ఇంక వాడతాము కొనేసే వాడతాం అండి
కుడుపట్టు పట్టిస్తారా ఓకే ఓకే నిజంగా అదే బెస్ట్ అండి ఆ ఓకే తదండి టమాట ఎటు మీకు వెళ్ళి ఇప్పుడు
ఓ త్రీ కేజి ది హ ఆ టెన్ రుపీస్ అండి
ఓహో చానా తగ్గింఅట్ రేటు పోయిన్సారి ఈసారికి మా దగ్గర కేజీ ట్వంటీ రూపీస్
ఆ టెన్ రుపీస్ అండి
ఆహా ఈ టైమ్ లో పెట్టుకోవడం బెస్ట్ అండి ఇంకా మ
ఆ అవును అవును ఆ అవునండి మేము ఈ టైమ్ లోనే పెట్టుకుంటాం మనకు కూడా మంచిగా ఉంటది కదా ఉమ్ మీరు ఎలా అండి మీ దగ్గర ఎలా ఉంది టమాటా కాస్ట్
ట్వంటీ రూపీస్ ఉందండి కేజీ పోయిన లాస్ట్ వీక్ ని సంతక వెళ్ళినప్పుడు ఈ వీక్ ఒకవేళ తగ్గితే వద్దాం అనుకుంటున్నాను
ఓకే ఓకే
అంటే ఇప్పుడు ఓన్లీ మీ టమాటా పచ్చడి ఇంక
ఆ పెడతామండి మామూలుగా మ్యాంగో పచ్చడి కూడా పెడుతాం మామిడికాయ పచ్చడి పెడతామండి పండుమిర్చికి కూడా వస్తుందండి ఇప్పుడు పండుమిర్చి కూడా ప పట్టుకుంటాము
అవునవును అవునండి కొరివి పచ్చడి కదా చాలా బాగుంటది టేస్ట్ కూడా మన పిల్లలకి బాగా
ఆ తను కూడా మా హస్బెండ్ కూడా క్యార తీసుకెళ్తారండి కొంత పచ్చడి వేయమని అడుగుతారు
ఉహూ అవునండి కొ ఎంత మంచి కర్రీస్ ఉన్నా సైడ్ కి ఇట్ట పచ్చడి ఇట్లాంటివి పెట్టుకొని తింటే అది అంటే పప్పు అనుకోండి తీసి సుకోండి పప్పులో కొంచెం నెయ్యి వేసుకుని ఇలాంటి మామిడికాయ పచ్చడి కాని టమాట పచ్చడి వేసుకొ
కాలం అయితే ఒక మామిడి కాయ ముక్క వేసుకొని ముద్దపప్పు తింటారండి వీళ్ళు
అవును ఈ పిల్లలకి స్కూల్ కి వెళ్తారు కదం నేను రోజు బాక్స్ లో కర్రీ తో పాటు ఖచ్చితంగా కొంచెం ఉమ్ చట్నీ వేస్తాను పిల్లలకి ఏమవుతుందాంటే స్కూల్ కెల్లాక ఇక ఫ్రెండ్స్ కి అంతా షేర్ చేస్తాం తింటా ఉంటారు కదా పిల్లలు అబ్బా బాగుంది అబ్బ టేస్ట్ బాగుంద అని చెప్తాను
అవునండి ఆ మేము కూడా మామిడికాయ ముక్కలది మేము కూడా తినమండి
పెట్టు మమ్మీ అంట
ఓకే పెట్టాలండి పెట్లే ఇప్పుడు ఏంటంటే కొత్త వస్తుది కదా మిర్చి కూడా కొత్తగా వస్తుంది ఇప్పుడు టమాటా కూడా ఫ్రెష్ గా ఉంటాయి నాట్ టమాటాలు వస్తాయి కదండి ఇవన్నీ ఇప్పుడు సీజన్స్ చట్నీ సీజన్స్ అన్ని పెట్టుకుంటే లే లేదండి మేము గ్రైండర్కి ఇస్తాము ఉమ్ ఉ షాప్స్ లో ఉంటాయి కదా పెద్ద పెద్ద మిషన్లు వాటి దగ్గర పంపిస్తాం మేము తీసి తొడయలు తీసి ఒక మంచిగా ఆర పెెడతాం త్రీ డేస్ ఫోర్ డేస్ ఆర పెెట్టాక మిషన్ దగ్గర పంపిస్తే వాళ్ళు మత్త బౌడర్ లాగా చేసిస్తారు ఉమ్ ఉమ్
కదా
ఆ ఆ గ్రైండర్ లో వేసుకోవచ్చండి గ్రైండర్ ఉంది మాకు మేము గ్రైండర్ లోనే వేసుకో కుంటాము
ఆహా ఓకే ఇక ఫస్ట్ ఇవి ఎండబెట్ టి మొక్కలే ఎస్ ఏ చింతపండుగ వేస్తారా
ఆ ఆ ఇప్పుడు లిక్విడ్ ఉంటది కద టమాటా కోసినప్పుడు లిక్విడ్ ఉంటది కదా వాటర్ దాంట్లో చింతపడి నానేస్తాం గింజలు లేకుండా ఆ అవి ఇంటి తోటి లు ఉంటారు కదా అవిలేకుండా దాంతో పాటు మేము ఆరం మగ్ పెడతాం అది మంచి మంచిగా ఆరుపోయిద్ది
ఓకే
ఉ ఆరితే మంచిగా మనకి ఇంకా ఈ మంచి ము ముక్కలన్నీ ఎండాక తర్వాత మేము పడతాం
అవునండి ఇంట్లో మనం పెట్టు బెస్ట్ బెస్ట్ అండి ఇట్ల ఇప్పుడు షాప్ లో కొనుక్కుంటున్నాం అండి పోయిన సార్ నేను గోంగురాను మళ్ళీ ఇట్లా టమాట పచ్చడి ఇట్లా చిన్న చిన్న డబ్బాలుగా అమ్ముతారు మా దగ్గర స్వీట్ షాప్లో
ఓకే ఓకే అవి బాగగోవండి
మంచీగా లేధా అండీ అందుకే ఇగా ఉమ్ అండి ఇట్లా మనం ట్టించుకోవడం బెస్ట్ ఇక్కడ మా ఇ ఇంటి ధాగ్రా ఒక అక్క ఇట్లా పచ్చడ్లు కారు పోట్ ఇవన్నీ కూడా పెతుది మంచి పెడతది అక్కనే పిలిపించి పెట్ ిద్దాం అనుకుంటున్నాయి
ఆ పెట్టి ఉంచండి కొంచెం మంది మంచిగా ఎక్స్పర్ట్ గా ఉంటారు వారు మంచి పె
ఆ ఇయర్ మొత్తం ఉండాలి కదండి మనం అంటే అంత నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు
ఓకే ఓకే ఆ పెట్టిచండి అలాంటి వాళ్ళయితే మంచిగా వాటర్ తడి లేకుండా పెడతారు మంచిగా వన్ ఇయర్ దాక ఇంగ పచ్చడికి డౌట్ ఉండదండి
అవునవునండి అదే అనుకుంటున్నాను ఒక ఫైవ్ కేజీస్ తీసుకొస్తా రెస్
ఆ తీస్కురండి మీకు ఎన్ని డౌట్స్ ఉన్నా నాకు కాల్ చేయ్యడి నేను చెప్తాను మీకు
ఆహా ఓకే ఓకే అంటే దీనికి ఎళ్ల్లిపాయలు ఇవన్నీ కూడా వెయాలి కదా ఇవి ఎంత వేస్తార ఏమనా ఐడియా ఉందా
మెంతి పౌడరు ఆవల పౌడరు వెల్లుల్లిపాయ మంచు హాఫ్ కేజీ కేజీ మనం క్వాంటిటీని బట్టి మనం వేసుకోవాలండి
హా సరే సరేనండి సరే నండి నేను తీసుకొచ్చాకేమైనా డౌట్ ఉంటే నీకు కాల్ చేస్తాను ఒకసారి మీరు కూడా వచ్చి చూద్దురు సరే సరే అండి మరి ఓకే అండి ఉంటా మరి
ద